హలో హాయ్ రామ్
ఆయర నైట్ ఇంగ డిన్నర్ ఈరోజు తర్డ్స్ే
ఆ ఏమోరా తెలీదు ఎంబెడతార వాళ్ళు ఏం బె డితే అది తినేదే ఇంకా ఇంకేమని చెప్పు
అరే ఆడేమన్న ఇట్లా నార్మల్ చాట్ స్పాట్ ఏదన్నా ఒకటి చెప్పు రా చాల నాకు దిగ్గుూరులో
దిబ్బల చాట్స్ అంటే ఆడ ఒక బండి ఉంది ఆడ ఆడ మసాలా పురి తప్పతే ఇంకేం బాగోదు బాగోదు అంటే తెలీదు నేను మసాలా పూరి ఒకటే తిన్నా ఇంకేం తినలేదు దొరుకుతున్నాడా అవకాశ
ఇది నార్త్ సైడ్ ఊళ్ళుళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు పెడతారు చూడు
ఏ అది గా దు లె ఏదో లే బండిలాగా ఉంది అది లేకపోతే రాజం గుంటలో బంగారు పెట్ చార్ట్స్ బాగుంటది
పోదాం నెక్స్ట్ వీక్ లో
ఆ సరే
పడిచ్ పివీ లో షాగాంత అయినా డబ్బులు పీక్కొని వచ్చేస్తా నే నాగలి అంటే నాతో పని అంగాదు
రే నెక్స్ట్ వీక్ నేను ఇంటికి వెళ్ళిపోతే
యాడ పో నేన్ చెప్తగద మొహరం స్టార్ట్ ఐతే
త్రీ డేసు హాలిడేస్ ఉంటుంది నెక్స్ట్ ఫ్రైడే హాలిడే అనుకుంటా మాకు
ఆ ఫ్రై నెక్స్ట్ ఈ ఫ్రైడే కాదు కదా
ఆహా రేపే ఫ్రైడే ఈ ఫ్రైడే అంటే
అదే ఆ ఫ్రైడే వరకే ఆడ ఉండన్లే నేను నువ్ ఆ టెన్షన్ పడొద్దు
నా
ఉమ్ ఫ్రైడే దాంక ఏమ్ ఉండన్
ఆ
ఆ
ఇంకేంటండి చెప్పండీ
ఉ ఏమున్నాది వాడు ఈ రోజు వచ్చింది నిన్న రేపు నైట్ వచ్చిందింటే స్కూటీ కూడా ఉందిరా ఒకటి ఎక్సట్రా ట్రా అనే ఒరే నీ అబ్బా నాకిడా అమ్మమ్మమ్మోల్ల ఊరికి పోల చాలాడేస్ అయింద అంటే రా రా రా అనిబట్ నిన్న నా లవరు మాధ్య చేస్తాను వాన్ను అయ్య అడుగురా నేను మళ్ళీ కావాలంటే పోయి చూసుకొని వస్తానులే అమ్మమ్మ తాతయ్య ని ఇప్పుడు నేను పోయే వస్తా అంట
అ ఎక్కడ మీ అమ్మమ్మ వల్లూర్లో ఊరు
పాగడ్ పావడ
అది యాడుంటుంది
పావు కూడా తెలీదరా నీకి
పేరిన్నా యాడుంటదో తెలిదే దాని దగ్గర్లో ఊరు చెప్పు
పావ్గోడ దగ్గర్లో పాగడ దగ్గర్లో పాగడ దగ్గర్లో పాగడ దగ్గర్లో చిత్రదుర్గ చిత్రదుర్గ నన్నాలోచించుకోని కర్ణాటక అది ఆంధ్రా అన్న అయితే టక్కుమని చెప్పేస్తా
కర్ణాటకలోన నువ్వు వస్తుంది
ఉమ్
ఎంత దూరం అడ్నింక బెంగుళూరు
పాగోడ నుంచి నా ఉంటది రా ఒక హండ్రెడ్ ఉంటది
మరి ఈడో ఇంకో మరి ఇక్కడ సిటీలో ఎవరు లేరా అ మీ రిలేటివ్స్
ఆడనా వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఆడ పావగడ దగ్గర పంట పెట్టిన్నారు కదా అందుకు ఆ కొచ్చునారు ముందు అయితే ఆడే ఉన్నింది ఎల్లంకలో ఎల్లంకలో దగ్గర ఎమ్మెస్పాల్య తెలుసా
ఆ ఆ ఆ
ఉ ఆడ ఉన్నింది ఆడ ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు మామ చిన్నమామాడే ఉండేది వీళ్ళు ఆడ పంట పెట్టినారు మేము కూడా వాటికి పోగా చానా ఇయర్స్ అయింది టూ ఇయర్సయింది దగ్గర దగ్గరగా ఆటికి పోగా నాన్ ఆటికి పోదాము కాని మొత్తం మా కజిన్స్ అం మక్క వా వాల్ రే వాళ్ళు ప్రొఫెషనల్స్ రా
అమ్మా ఎలా చెప్పా చూడా మా అక్కా అహే అంట
ఆ వాళ్లు ప్రొఫెషనల్స్ ఎ ఎందుకు సార్ అట్లా మా
మాలాంటి ఊరి వాళ్ళ దగ్గరకి ఎందుకు వస్తారు
మన అట్లా వాళ్ళ దగ్గరికి
అదే మన లావంటి వాళ్ళ దగ్గరకి
అది ఇంకా ఫస్ట్ ఎప్పుడో ఉంది వానికి ఇది లేదు ఇద్దర్లో ఇ శాండిల్ సిష్టటం కదా రావో ఫోటో తీసుకని నీ నాకు పెట్టామని చెప్పు నేనీడైతే వన్ డే డెలివరీ ఫ్లిప్ కార్ట్ ది ఈడ బుక్ చేసుకొని తీసుకొని వస్తాను ఆనికి అంట
ఎవరో
మా యక్క ఇంకా శాలరీ పడకనే ఇంకా శాలరీ పడకనే
అంత లవు చూడు నీకి మీ అక్క మీ అక్కకి నీ పైన
ఎప్పుడోరి సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఏమో మా అన్న నన్ను ఒకసారి హట్ చేసింటే మా అన్న ఫస్ట్ టైమ్ యూఎస్ ఎక్పోయినప్పుడు చెప్పినాడు షూ తీసుకొని వస్తా అని ఇంక అప్పుడు ఇంకా వీళ్ళకి మాఅక్క వాళ్ళకి బ్యాగ్ వచ్చి నాకేం తీసుకొని రాలే అప్పుడు నేను హట్టై మా అక్క కి మెసేజ్ చేసింటే టూ ఇయర్స్ కింద ఆ నీకు జాబ్ వస్తే నాకు ఇట్లా షూజు ఇవన్నీ కొన్నిస్తావు కదా నాకు షూస్ అంటేనే కదా ఎక్కువ ఇష్టం అంటే కొనిస్తా అని అది గుర్తు పెట్టుకొని
పోనిలేే అబ్బా అది ఇంత గుర్తుపెట్టుకుని చూడు ఎంత గ్రేటో మీ అక్క
చెప్పులు కేనా
అయితే నీకు చెప్పులకేనా అంటే నువ్వు చెప్పులు లేకపోతే బతుకుతావా
ఇదరా నువ్వు లెచ్చు సర్లే చెప్పమ్మా
అది ఆ
హ్మ్
ఎంత ఇష్టం చెప్పులు నీకెంత ఇష్టం చెప్పులు అదంతా గుర్తుకురాదు చెప్పీ చెప్పేనా అంటే చెప్పు లేకపోతే కాలు కింద కూడా పెట్టాం మనము అలాంటిది మేమైతే రూం లో కూడా వేసుకొని తిరుగుతాం
అవును నిజమేలే కానీ అది భలే ఉన్నాయి రా నీ ఫ్లీప్ ఫ్లాప్స్ లోటర్స్ అది ఆ మొన్న మొన్న పోయింటి అదే యువన్ కి నేను శర్మ అని చెప్పిన్నాను జూడు
ఆ
పోతే మా అక్క ఒక బ్యాగ్ వాడుతది స్టీవీ మేడిన్ తెలిసా అది
ఆ
అది కాస్ట్ కదా సెవెంటీన్ కే అట్లా ఉంటది
ఆ
అది వాడతా అది తీసుకొని వచ్చి నాది మా అన్న కూడా ఉండే ఆడ డైనింగ్ హాల్ దగ్గర వచ్చి ఇది నాకు ఫేస్ మీదకు పెడతాంది చూడు నా బ్యాగ్ అది ఇది తీ నేను ఇట్లా ప క్కగ్ దొబ్బి మే నార నిన్ మే అనే పిలుస్తాన్లే అవి ఫూట్వేర్ వ్యాల్యూ అవి అంతే అంటే మాన్న ఎంత గట్టి గా నవ్వుతాన్నాడో చూడు ఆ బ్యాగ్ తెచ్చి చూపిస్తే నా చెప్పులు విలువ అవవి అంటాడు అడి మా
ఉ
ఆ
ఆ
ఉ
నేను అంతా కాస్లి చెప్పులు ఎప్పులే కొనుక్కోలేదు ఎప్పుడు కొనుక్కుంటారా నేను ఎప్పుడైనా ఏమైనా జాబ్ చేస్తే అప్పుడు బాగా అర్న్ చేస్త అప్పుడు కొనుక్కుంటా అంత వరకు కొనుక్కోను మోస్ట్లీ
నాకి ఇవి క్రాక్స్ టైట్ అయిపోయినాయి నేను కొనుక్కోవలి కొనుకోవలి కొను కోవాల అనుకుంటా ఉన్న
ఆ
ఉ కానీ మొహరం అయిపోయినాకే కొనుక్కుంటా ఎందుకంటే ఇవి మొహరం అప్పుడు చాలా పనికి వస్తాయి
అవునులే అప్పుడు ఇప్పుడే కిచి కిచి ఉంటుంది ఆ
ఆ అదే మామూలు కొ ఆ ఫ్లిప్లాప్సే నేను ఇవి క్రాక్స్ తప్పతే వేరేటివి వాడితే ఫ్లిప్ ఫలాప్సేనా అది జారి పోతే ఎల్లవదు
ఉమ్ సరి పోయిందిలే
నేను అదే పనిగా బెల్ట్ జప్స్ బెల్ట్వి కొంటాను తెల్సా మొహరం కోసమే కొంటా నేను
ఓయమ్మా అమ్మమ్మ అమ్మ ఏం డెడికేటెడ్ ఉన్నావు చూడు నువ్వు
స స్లిప్ కాకూడదు మెయిన్ థింగ్ నేను ఇన్సల్ట్ కాకూడదు ఒకవేళ జర్రా అనుకో అందరు నవ్వుతాడు అది నేను ఫేస్ చెయ్యకూడదు కాబట్టి
ఆ
పోతే డిగ్నిటీగానే ఉండాల అట్టు ఈ సారి ఎన్నో ఆశలు పెట్టు కని ఉన్నారా నువ్వు వీడియోలు తీస్తావు అని
ఓమ్మా అంత సీన్ లేదు నేను వస్తాను రానో కూడా ఒకటి
అరే ఆ రోజు సవారి రోజు ఆడికొచ్చి నిలబడతావు కదా కొంసేపు ఉండి వీడియోసు తీసు ఏమైతది రా మా ఇల్లి ఆడు దూరం ఉంటే నేనే ఆ సేపు ఉంటాడా
సర్లే అ వస్తే తీస్తాలే
నేను ఆంటీ కి చెప్తారా
ఉమ్ సరే బాబు చెప్పు
ఆంటీ ఇద్దరు ఆడే ఉండండి మళ్ళా మీరు లేకోకుంటే ఉండదు ఎందుకంటే చెయ్యి ఒకరి చెయి పట్టుకొని నడిచేదే అలవాటు అయిపోయింది కాబట్టి నడచలేదు ఇంటింటి వీటికి కూడా మీరు ఉండండి కొంసేపు అని చెప్పి
నువ్వు చెప్పినా చెప్పకపోయినా మా మమ్మీ ఉండే ఉంటుంది
మేము హైకమాండ్ నుంచి రికమెండేషన్ తెచ్చుకుంటాం
నబ్బబ్బబ్బ తెప్పించుకోండి అండి తెప్పించుకోండి
తీకుంటామండి ముందు సారీ నేను మీ ముందు సారి నువ్వు ఎవరికో ఫోన్ ఇచ్చిండి బుష్రావాల క్కకో ఎవరికో
ఆ ఆమెకే ఆమెకి నేను ఇయ్య నా ఆమె ఎత్తుకుంది
నేను తీసానులే షేడ్ చేయించుకుందాం మళ్ళా అనుకోం
ఏ ఉన్నీంది రా అది ఆడికిపోయిందో ఏమో తెలీదు ఉన్నింది నేను చెప్పినా మా మమ్మీకి అంతా అయింది కానీ అది ఏమైపోయిందో ఏమో తెలీదు వీడియో నా ఏం ఫోన్ లో ఈజీగా డిలీట్ చేయను కానీ ఏమో
ఆ అంటీ నా ఫ్రెండ్ ఆడా అంటే పోయి మాట్లాడిపోన్నప్పుడు వచ్చి మాట్లాడింటే ఏమవుతాంటార
అయ ఆహా మా మమ్మీ అంత చెప్తే అక్మల్ వాళ్ళ అక్కది పెళ్ళి అంటే హైదరాబాద్ హలో పద పోదాం పద పోదం అని బట్టింది
హ
ఇంకా పోదామంటే పోదామని పట్టిందిరా నేనే వద్దన్న
ఇది వానికి తెలీదు వానికి తెలుసు కదా అక్కు బాయి గానికి
తెలీదు తెలిస్తే ఇంకా నన్ను ఏసుకుంటాడు అంత చెప్పినా నీకు అంతేలే అంతేలే మేం ఫ్రెండ్ కాదులేనికి నీకు అంతేలే నేనంటే ఇంపార్టెంట్ లేదా బ్లా బ్లా ఏమో చెప్తా అంటాడు ఇంక ఎందుకు చెప్పలనే నేనేమ్ చెప్పలే
ఒక రోజు రా
ఆ
లాస్ట్ డే
ఆ
ఆ రోజు లాస్ట్ డే కదా చెప్పులు ఎగిరిపోయినాయి అప్పుడే ముందు రోజే సాటర్డేనే ఇంట్లో అడిగి పోయినాయని చెప్తే రాంప్ ఆడిస్తారు ఏం చేయల్లా అనుకోని షూస్ ఉండే షూస్సు నేను శ్యామ్ గాడు వచ్చిన సేమ్ కట్టమీన్నా ఇ ఇటుసైడ్ వాటర్ ప్లాంట్ సైడ్ కాకుండా కొంచెం ఇంకో కార్నర్ ఉంటుంది చూడు మకాన్ సైడ్ కాకుండా ఇంకో కార్నర్ ఆపోజిట్ ఆ మూలలో ఈ గుగ్గు కూర్చొనింది
ఆ
కూర్చోనింది నే నా పాపని అస్సలు కన్సిడర్ చేయలే ఉందని కూడా తెలియదు నాకి
ఆ
స్టార్ట్ చేసినాం తొక్కుతానం తొక్కుతానం తొక్కుతానం విజిల్ వేస్తానము మరుస్తాన్నాము లాస్ట్ డే కదా
ఆ
వాయిస్ ఇనిపిస్తండే నాకి వాళ్ళ ఫ్రెండ్తో చెప్తాంది వీడుజూడు పాయకారోడు ఇట్లా అల్లరి చేస్తాను ఇట్లే అంటే మాట్లాడతడు ఆ బాబు అనల్నే వీడుజూడు ఎట్లా అల్లరి చేస్తున్నాడో వీడస్సల్ అల్వాల్ తొక్కుతాడని గూడా నేను అనుకోలే వీడుజూడు యెనిక్కి దిరిగితే నేను ఎట్లా యెనిక్కిదిరిగితే అయ్యయో లైన్ మిస్ అయితాంది సార్ పోండి సార్ లైన్ మిస్ అయితాంది ఏ ఫుల్ సిగ్గ్ అయింది రా ఆరోజు నా వాళ్ళ ఫ్రెండ్ నవ్వుతాం ది అ బాబు అట్ల ఒక్క అంటే నై పోయింది మళ్ళా ఇంగ దగ్గరకు వచ్చిన ఆంటికి దగ్గరకు వస్తే వస్తే నీకు గూడా వచ్చా అనే అంటే నేనే మొగొ బాయ్ గాదా ఆంటీ అంటే కర్రయి అంటే ఇప్పుడు జూల్లే నీకు దెలీయదు నేను ఎట్లా అల్లరి జేస్తాను మొహరంకి అంతే ఏ ఆ సరే సర్లేగాని దగ్గర రా నే కిందికి దిగాల్లా అనే
ఆ
పోయి మళ్ళ చేయి పట్టుకొని కిందికి దింపితే
ఆ
ఆ అట్ నుంచి జనాలు ఉన్నారు నన్ను ఆడదాంక అట్ల పిలుచుకొని బోయి వదిలిపెట్ సేయ్యి ఆ హనుమాన్ టెంపుల్ దాంకా అనే
ఉమ్
సరేలే అని సేమ్ నువ్వు అయి నువ్వు నువ్వు పక్కనోళ్ళ చేయి ఎట్లా పట్టుకుంటావ్
ఉమ్
అట్లా పట్టుకొని వచ్చింది ఈవిడ ఆడదాంకా జనాల్లో
ఉమ్ ఆమె అంతే ఆమెలే
ఆ అప్పుడు ఉమ్